ఉ చెప్పండి
బాగున్నార మేడం
హలో సార్ మీరు బాగున్నారా
బాగున్న మేడం
తిన్నారా అండి
తినలే అన్నాడు అమ్ములు పాపుడాలు తింటామా మీరు
ఆ మేము తిన్నామండి
ఏం కర్రీ మేడం
ఎగ్ కర్రీ వాళ్ళది మీది
మాది ఇవాళ ఎగ్ ఎగ్గును బిర్యానీ అది ఎగ్గు బిర్యానీ చేసింది మా మేడం
అవునా అండి మాది ఎగ్గు బిర్యానీ కాదు జస్ట్ ఎగ్ కర్రీ అంతే
ఉ అందరు బాగున్నారా మేడం
ఉ చెప్పండి తిన్నారా మరి ఇప్పుడు
ఇప్పుడు తినాల లేదు మేడం తినాలి కొంచెం అయినంక తింటాం మేడం
అవునా హు ఆ తినేసాము ఆల్రెడీ
వస్తున్నారు కదా మేడం ఎనిమిది గంటలకే
ఆ ఎర్లీ గానే తింటాము అండి మేము
అవునవును పొద్దుగాల తింటనే హెల్తీగా ఉంటారు
అ అవును
అ
ఆ బాగానే ఉందండి
ఎక్కువ ఏ సాంగ్ సు విన్టర్ మేడం మీరు
మేమ అన్ని సాంగ్స్ లు ఇంటావండి బక్తి సాంగ్స్ మూవీ సాంగ్స్ లేదండి
ఎక్కువద్ దేవున్ని పుజిస్స టున్నారుగా
ఆ ఏంటండి
ఎక్కువ దేవుని
ఆ అంటే ఎవరైనా నమ్ముతరు కదా
ఉమ్
అ
ఎవరంటే ఇష్టం మేడమ్ మీకు
నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టమండి నా ముల్ల ఆంజనేయ కా
మరి మంగళారం మంగళారం ఒకపోద్దు ఉంటారా మేడం మీరు
ఒక్కపోద్దు వుండ నండి
ఉమ్ మరి
ఉన్నది గానీ మేమే నమ్ముతలే ఒక్క పొద్ ఉండ న్ ఉంటేనే నమ్ మళ్ళీ అంటే కుదరదు కదా
అంధ రెండు కదా మేడమ్
ఆ
ఏం కొంటవ్ దా మేడమ్
ఓ
మంగళారం రోజు ఏమన్నా నీసు గిట్ల ముట్టుకుంటరముట్టు కోర
లేదండి ఓన్లీ వెజే ఆ రోజు నాన్ వెజ్ బిర్యానీ
ఆ
స్పెషల్ ఏమైన చేసుకుంటారా మేడం నార్మల్గా నా
నార్మల్గానే ఉంటాయ్ తర్వాత ఓన్లీ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్
అవును అ అవును ఇంకా మేడంమ్ ఏం చేస్తున్నారు
ఇంకే ముందండి నేన్ టీవీ చూస్తున్నాను
ఉమ్ ఓకే ఇది హనుమాన్ అంటే ఇష్టం అంటున్నారా
ఆ అవునండి మీకు
మాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం మాడెం చరేపు శ్రీరామనవమి సెలబ్రేషన్ చేసుకుంటారా మేడం
ఆ టెంపుల్కి వెళ్తామండి శ్రీరామనమి కళ్యాణం కదా ఆ
ఇల్ల ఇల్లాల మేడం అందరు బాగుంటేనే ప్రజలందరుూ బాగుంటారు
ఉ అవు ఇంకా మీరు వెళ్తారండి
మేము వెళతాం మేడం వెళ ఆ మాకు ఇంకా మ మ్యారేజ్ కాలెదు మాడెం
ఆ అవునా అంటే ఫ్యామిలీతో వెళ్తారా మీరు
రాములుద్ద వెళ్తున్నారు ఇప్పుడే మ్యాచెస్ చూస్తున్నారు మేడం
అవునా ఇకా అవుననుంటన్నా
అమ్మాయిలు దొరకలేరు మేడం మ్యారేజ్ చేసుకున్నాం అంటే
ఉ అంటే ఇప్పుడు అమ్మాయిలు కొంచెం కష్టం అయిపోయిందండి అది తొందర వేసుకోవడం లేదు అమ్మాయిలు
ఎందుకు మేడం మంచి ఇప్పుడు మంచిగాన్న అబ్బాయిని ఎవరు చేసుకోరు అంత ఎంత ఎంత ధైర్య లేదండి మేడం అమ్మాాయిలు
అదికి ఎవరి ఇష్టమా అవి ఎవరి ఇష్టం వాళ్ళది అండి మనం ఏమంటాం ఏం చేసారంండి వాళ్ళ
ఉ అర్థం కాల మేడం
ఏం అంటగా నువ ఏమన్నారు అంటున్నాం
ఆహా ఇప్పుడు మంచిగా ఉన్నా నా అమ్మాయిలను అందరు రిజెక్ట్ చేసుకున్నారు ఏదనా మ్యాచస్ చాలా గొప్పది మ్యాచెస్ ఒక రెండు మూడు మ్యాచెస్ చూ నా అమ్మాయి అబ్బాయి నచ్చుదండి డిఎస్ఆర్ మేడం నన్న ముఖంంది
అవునా అయ్యో ఇంగ్ అదిలే ఇ అదిలే మంచిఅమ్మాయి తనే
పంచమ్ మయదాతు సార్ మేడం
ఆ బర్క
ఇ చూసబం చేకో మేడం లవ్ మ్యారేజ్ చేసుకోవాల మడం లవ్ చేూస అమ్మాయి ఏం చేసుకుంటేనే మంచిుకుంటంది మేడం
అత అట్లా అయితే అలానే చేసుకోండి
చేసుకోవాలి మేడం
ఆ
ఒక అమ్మాయిని ప్రేమించి చేస్తుంటారు మేడం ఎట్లయితే అమ్మాయిలు అందరుూ రిజెక్ట్ చేస్తున్నారు మేడం నన్ను
చాల మంచి ఆప్షన్ అండి అది
ఏదో బ్లాక్ ఉంటా మేడ బ్లాక్ ఉన్నందుకు రిజెక్ట్ చేస్తాల అనుకుంటార మేడ మరి
ఏ తెలిదుండి ఎవరు ఇష్టం వాళ్లేదు కొంతమంది బ్లాక్ ఉండాల ఇస్తారు కొంతమందికి బ్లాక్ ఉన్నా గాని మనిషి
నే అనుకుంటాను మేడమ్ బ్లాకు ఉన్నాడా ఎస్ ఇష్టపడుతలేరు మేడం నన్నెవ్వరు
అవునా మీరు ఎట్లా అనుకుంటారండి ఎవరన్నా చెప్పారా మీకు
నేను అనుకుంటున్నా మేడం లేకపోతే ఎందుకు నా మనసు అనేది వాళ్ళకి తెలవాలి కాద మేడం మాట్లాడత మాట్లాడ ముందుకే ఏ ఉదర రిజర్ట్లే మన రిజర్ట్ రిజర్ట్ అంటే ఎట్లా అనిపిస్తది మేడం
ఆ అవును
ఇదే ఒకటి రీజన్ చెప్పాలి ఇదా
ఆ అవును ఇంక చెప్పాలండి
మరి ఏంది మేడం ఇప్పుడు స్పెషల్ మరి మీకు చిన్న భోజనానికి
అలాడు మ ఎగ్ కరీ బాయిల్ ఎగ్స్ ఆల్రెడీ తిన్నాం నేను
రేపు దేవునీ దగ్గరకి దగ్గరికీ పోతారుా అప్పుడు పోతా అన్నారు కదా పనకం ఐడియా ఉందా మేడం మీకు
ఆ అ దే వంది నైవేద్యం అంగా పెడుతురు కద పనకం
ఉ పనక తీీర్థం అది రాముడు అంటే చాలా ఇష్టం కదా మేడం
అవునండి
అదే మనం కూడా ఇప్పుడు తాగుతే ఇప్పుడు ఎండాకాలం కూడా చాలా ఆరోగ్యానికి మంచిది కా మే
ఆవును చాలా చాలా మంచిది
అది ఎలా తయారీ చే తెల్సా మేడం మీకి
ఆ తెలుసాండి
సార్ మేడం మరి
అంటే బెల్లాన్ని నానబెట్టి వాటి వాటర్లో బెల్లం వాటర్లో బెల్లాన్ని కరిగించి అందులో కొంచెం తులసి వేస్తారు కొంచెం ఇలాచి పౌడర్ ఉన్న మిరిలా పౌడర్ వేస్తారండి కొంచెం పచ్చ క కూరం కూడా లైట్ గా ఇష్ చమునూళ్లు వేసుకుంటారు లేకపోతే లేదు అదే దేవునికి నైవిధ్యంగా పెడుతారు పాణకం రాముల వారికి మళ్ళీ వడ పప్పు కూడా పెడతారు అంటే పెసరపప్పును దాని నానబెట్టి పెడతారు అంటే నానబెట్టి నాని తర్వాత దాని దేవుని పెడతా నైవేద్యాంగా అంతే
ఉ
ఉ అన్నీ రాముల వారికి ప్రసాంగా పెడతారండి
పులిహోర లాంటిది ఐడియా ఉందా పులిహోర చేస్తారా మేడం మీరు
ఆ పులిహోర చేస్తా రామనవమి అంటే పులిహోర చాలా స్పెషల్ అండి చాలా మంది పులిహోరని చేసుకుంటారు ఉ నవమి రోజు
నేను కూడా బా దర్శనం చేసు ఉంటాం మేడం
ఆ మంచి అందరు చేసుకుంటారండి రాములవారు అని
మాది గుట్ట మీద జాతర జరుగుతాది మేడం దగ్గర జమా ఆడ మాది పల్లె టు మేడం ఎడ్ల బండ్లు కట్టుకొని ఎట్లా బన్లో కుకొని ఊరు మొత్తం పోతాం మేడం
ఓహో అవునా అండి
చిన్నప్పటి నుంచి చాలా ఎంజాయ్ చేస్తాం మేడం ఈ మధ్యనే గుడి అయితే కొందయి మంతలేదు పోతన్నాం కానీ చాలా చాలా ఎంజాయ్మెంట్ అంట ఉంటది మా ఊరు మొత్తం పోతా అన్నదానాలు చేస్తారు సేవలు చేస్తాం
ఆహ అయితే చాలా బాగా చేస్తారయితే మీ దగ్గర
చాలా చాలా చాలా బాగా చేస్తాం పల్లె టూ మేడం అది
అంటే రామనవమి దగ్గర అంటే ఖచ్చితంగా రాముల వారి కళ్యాణం అప్పుడు ఖచ్చితంగా పెడతారు అన్నదానం చేస్తారు
కచ్చితంగా మేడం అన్నదానం
పులిహోరను ప్రసాదంగా ఇస్తారు మళ్ళీ ఈవినింగ్ టైం లో ఊరేగింపు కూడా ఉంటది కదా
అ అయ్యా అయ్యా ఊరేగింపు లేన్ది. ఆ దేవునికి అద ఒక ఆనందం మేడం దేవునికి. ఊరేగింప్ ఖచ్చితంగా ఉంటది.
మ్మ్ అవును
ఉహ్ ఆ అందరూ మా ఊరేయింపప్పుడు. మ్ ఏం చేస్తారంటే ఇంటి ముందుకు వచ్చినప్పుడు వాటర్ వేష్ కొబ్బరికాయ్ కొడతారు మేడం
ఉమ్
ఆ ఆచారం ఉందా మేడం. మీ దగ్గర గూడా
ఆహ్ ఆచారం మను ఏం లేదు. కళ్యా రాముల వారి కళ్యాణం తర్వాత ఈవినింగ్ టైం లో ఖచ్చితంగా ఊరేగింపు ఉంటది. ప్రతి విలేజ్ లో అది
ఉమ్
ఉమ్ ఇంకా అండి
చెప్పాలా మేడం మీరే
ఉహ్ హు
హు ఇంక చెప్పండ్ మేడం
ఏం లేదండి మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటా అన్నారు కదండి. ఇంటర్ క్యాస్ట్ గూడా ఈ మీ ఇంట్లో ఒప్పుకుంటారా చేసుకుంటారా అండి. హలో హలో హలో
సరే మేడం ఉంటానా మేడం ఇగా
కే అండి
ఉమ్